హలో నమస్కారం అండి బాగున్నారు రా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా
ఏం చేస్తున్నరండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే డిన్నర్ చేసి కూర్చున్నాం
అహా
మీరు చేసారా అండి ఎందు దోసకాయ బంగాల్దుమ్ ప కూర చేసామండి
ఆ
మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు తిన్నారండి వాళ్ళకి చపాతి చేసాం
ఆ మేము టమాటా ఎగ్ కర్రీ చేసామండి
ఉ ఏం చేస్ తారండి మీ పిల్లలు బాగున్నారా
అవునండి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు
ఉ
బాబు ఏమో టీవీ చూస్తున్నాడు ఆ చేసేసారండి పిల్లలు పిల్లలు బాగున్నారండి
ఆ పిల్లలు బాగానే ఉన్నారండి ఆ అన్నం తిని పన్ కున్నారండి గోల గోళ చేసి ఇద్దరు
ఆ ఎంత మంది అండి పిల్లలు
ఉ ఇద్దరండి ఏం చేస్తున్నారండి ఇంకా మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఎండ
హలో మగ పిల్లల హ హలో
వాతావరణం ఎట్టుందండి
ఆ ఇక్కడ బాగా వేడిగా ఉందండి పొద్దున్న నుంచి ఎండలు బాగున్నాయి
ఉహు
ఉ మీకండి
మాకు కూడా అట్టానే ఉందండి ఇవాళ చాల వేడే న్నా ఇవాళ
నిన్న వర్షం పడిందండి మాకు ఇవాళ ఎండ బాగుంది
ఉ
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారాండి
ఆ అందరు బాగానే ఉన్నారండి
ఫ్యామిలీలో మొత్తం ఎంత మంది అండి మీరు
ఉ మేము చాలా మందే ఉంటామండి
ఉ
ఎలా చేసారండి టమాటా ఎగ్ రెస్ పి
టమాటా ఎగండి
ఎలా చేసారండి రెసిపీ అంటున్నాను
బాయిల్డ్ ఎగ్ ఎగ్ బాయిల్ చేసి ఆనియన్స్ తాలింపులు సి టమాటలు అల్లం చిన్న ఎల్లిపాయ పేస్ట్ ఏసి మొత్తం గ్రేవీ గ్రేవీ లాగా చేసి తాలింపులు వేసాం
హు అవునండి
కొత్తిమీర
ఆ
ధనియాల పౌడరు దాని మీద యాడ్ చేస్తే బాగుంటందండి టేస్ట్ మా పిల్లలకదే ఇష్టం అండి
ఉమ్ మీ అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు కదాండి
ఆ అవునండి టమాటా ఎగ్ అంటే చాలా ఇష్టం ఉమ్ మీ పిల్లలకండి
మా పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమండి
ఉ
మా చిన్నబ్బాయి తినడండి మా పెద్ద అబ్బాయి చెప్తాడులే గాని తినడు పెట్టడు
ఆ మా అమ్మాయికి పెద్దమ్మాయికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం బిర్యానీయే బిర్యానీ చిన్న పాప తిన్నదండి తక్కువ
ఊహు
ఆ అ పిల్లలు స్కూల్ కెళ్తారా అండి
ఆ మా పెద్దబ్బాయి యెళ్తాడండీ మా చిన్నబ్బాయి చిన్నబ్బాయి కదా
దేలేండి మా పిల్లలు ముగ్గురెళ్తారండి స్కూల్ కి
ఉం
ఉం అదెండి ఏం చదువుతున్నారండి మీ బాబు
హలో
మీ బాబేమ్ చదువుతున్నాడండి
సరే అండి
నర్సరియా అయితే చిన్నపిల్లలే మీకు
అవునండి చిన్నపిల్లలే నేను గూడా చెప్పారు
ఆ
ఇద్దరు ఓకే ఉయ్యాల కావాల కావాలంటారు ఇద్దరొకే బండి కావాలంటారు.
ఉ ఒకటే గోల ప్పుడు మీకూ సందడి సందడి ఇంట్లో పెద్దోళ్ళున్నారండి పట్టుకోడానికి
ఆ ఉన్నారండి వాళ్ల నానమ్మ గారు పట్టుకుంటారు తాతయ్య నానమ్మ పట్టుకుంటారు
వాళ్ళు బాగున్నారండి.
ఆ బాగానే ఉన్నారండి
వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది.
ఆ పర్వాలేదండి బాగానే ఉంది
ఉ మార్నింగ్ ఎన్నింటికెళ్తారండి పిల్లలు స్కూల్ కి
ఉ ఆ
ఓకే బాబు ఎన్నింటికెళ్తాడు స్కూల్ కి
మా బాబు ఎనిమిదింటికెళ్తాడండి
ఆహా ఈవినింగ్
ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్క్ వస్తాడా అండీ
ఆహా ఉం అదే లెండి మా పెద్ద బాబు కూడా స్కూల్ టెన్త్ క్లాస్ ఇ ఇయ్యరు
ఆహా
ఆ ట్యూషన్ కి స్కూల్ కి రెస్ట్ ఉండదు ఎయిట్ కి వెళ్ళిపోతది ఈవినింగ్ ఎయిట్ కి వస్తది.
ఉ హు
ఉం బాబు కూడా ట్యూషన్ కి వెళ్తాడు చిన్న పాప మాత్రం ఇంట్లోనే ఉంటది.
ఆ
ఆ అదే అండి ఏందండి ఇంకా
ఏమి లేదండి చెప్పు చెప్పాలండి మీరే
లేదండి ఎట్లా ఉన్నారు ఏంటి అందరూ
బాగానే ఉన్నారండి
ఉం ఇం ఇంకేముందండి
ఏముందండి చెప్పాలి మీరే మీ సైడ్ ఎట్ట ఎట్ట ఉంటుంది
ఆ మాకు ఎండలు బాగా ఉంటున్నాయండి అసలు మామూలుగా లేదు ఫార్టీ డిగ్రీ దాడుతంది
ఆహా
ఉం
సమ్మంత సమ్మర్కింత రండి
సమ్మర్కి
ఏం ఫ్రూట్స్ తిన్నారు
మ్యాంగో స్పెషల్ కదండి సమ్మరు
అంటే వేడి ఎక్కువ కదండి మాంగో
ఆ మరి సీజన్ వైజ్ ఫ్రూట్స్ ఉండాలి కదండి
ఉం అవునండి కొబ్బరి నీళ్లు అలాంటి తీసు
జన్ లోనే దొరుకుతాయి కదండి తర్వాత ఉండరు కదా పిల్లలకి గుడ ఇష్టం మ్యాంగోస్ అంటే
ఆ
ఆ మ్యాంగోసే తింటారండి బాగా ఆ మీకండి మీరు
ఆ మా పిల్లలు కూడా అండి మా చిన్నబ్బాయి బొబ్ప్పాయి బొప్ప అప్పయి ఆని తింటా డండి
అదే నండి బొప్పాయి ఇంకా వేడి కదండి ఎండలకి
అంటే మ్యాంగోని బొప్పాయి అంటాడండి మా చిన్నబ్బాయి మాటల్ రావు కదా బప్పాయి బప్పయి అని తింటాడు
ఆహా అదేలేండి ఏందండి ఇంకా మీరు బాగున్నారా మీరేమన్నా వర్క్ చేస్తారా ఇంట్లో
ఏంటండి
హౌస్ వైఫ్ అయినా ఏమన్నా వర్క్ చేస్తారాండి
లేదండి కాలి ఏనండి
కాలి నేనా ఇంట్లో పనే సరిపోతది పిల్లలతో
ఆ అవునుడి
ఆ ఇంకేందండి విశేషాలు
మూ అడి చెప్పాలద
మాకు ఇక్కడ నార్మల్ గానే ఉందండి బయట కూడా అసలు గాలి లేదు ఎం ఉండ ఇ వాళ్ళ ఎక్కువ ఉంది
మీకు మన్న బాగోలేదన్నారు కదండి ఎంత ఉంది ఇప్పుడు
ఆ ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యానండి మెడిసిన్స్ వాడతానే ఉన్నాను ఉ ఇంకా త్రీ మంత్స్ దాకా యూస్ చేయమన్నారు మెడిసిన్స్ ఇంకా త్రీ మంత్స్ యూస్ చేయాలి
అ
హ అదే అండి ఇప్పుడు కొంచెం పర్వాలేదండి
హుహు
హామ్ మీ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయండి మీ పిల్లలకి ఏ బాగుందా ఆరోగ్యం
ఆ బాగానే ఉందండి ఉ అ
హమ్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ యిన అండి
ఆ అవునండి
ఆ ఆ
అందరు కలిసి ఉంటాం
హమ్ అదేనండి ఏందండి ఇంకా విశేషాలు
ఆమ్
మీకు ఎండలు ఎట్లా ఉన్నాయండి బాగున్నాయా వర్షం పడుతుందా
ఎండలు ఉన్నాయండి మాకు కూడా ఎక్కువ
వర్షం పడట్లేదా అసలు
వర్షం పడట్లేదు
ఆ అదేలెండి
మీకు పడుతుంద అండి
మాకు నిన్న పడిందండి వర్షం ఇవాళ లేదు ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది మామూలుగా లేదు ఎండ
మధ్యానం కొంచెం మబు పట్టెలా ఉందండి వర్ష పట్టనట్టు ఉంది మళ్ళీ పడలా లే పడలా ఇంకా
ఆ మాకు ఇటు అసలు ఎండా మామూలుగా లేదు అసలు ఇక్కడ
ఆ
అదే అండి
సరేనండి ఓకే ధన్యవాదాలు బాయ్ రేపుకలుద్దాం
ఆ సరేనండి ధన్యవాదాలు
ఆ